ఏం జేస్త.
ఏం లేదండి మీరేం చేస్తున్నారు బావు
ఏ ఆ బాగున్నామండి మీరు బావున్నారా
ఉన్నా మండి
తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
మ్ హు మ్ ఇంకా ఏం చేస్తల్లెదండి ఈరోజూ నేను దొండకాయ వండానండి మీరేమి వండారు
నేను టమాటా అండి
ఆహా
మ్... ఆమ్... ఏం చేస్తున్నారండి ఇంకా చెప్పాలి ఆ మీరు షాపింగ్ కి వెళ్తారాఅండి
వెళ్తానండి మొన్నా ఒక మ్య అదేజ ఉండే శారీస్ తీసుకున్నామండి మ్... దానికి వర్క్ బ్లౌజ్ ఏయించాను బావుందండి
మ్... మ్.... అంటే మీ దగ్గర్లో మీ దగ్గర అంటే మీ చుట్టుపక్కల ఉందా లేదంటే దూరం వెళ్ళాలా
ఆ లేదండి మా ఒక వన్ కిలోమీటర్ ఉంటాది షాపింగ్ మ్ చిన్న సిటీ లెక్క ఉంటాది అక్కడ ఎళ్ళి షాపింగ్ చేస్తామండి మాకు మండలం
మ్ హుమ్ మ్ మ్ అంటే ప్రతి దానికి మ్యారేజెస్ కి అంటే ప్రతి ప్రతి దానికి మీరు ఇంక అక్కడికే ఎళ్ళాలి ఇక
ఆ అక్కడికె వెళ్తామండి అక్కడ పెద్ద షాపింగ్ మాల్ అని ఉంటదండి కాసంమని అది ఫేమస్ చ్చండి అక్కడ కాసం మహాలక్ష్మి మీ ఇక కాసంలోనైయితే ఫిక్స్డ్ రేట్ ఉంటది ఉమ్ ఇగ మహాలక్ష్మీలో అంటేనేమో కొంచెం క్వాలిటీ తక్కువ గాని
ఇంకా బార్గెయినింగ్ చేసుకోవచ్చు కొంచెం
ఉమ్ అట్లుంటది
ఉమ్
మీరు వెళ్తారా అండి షాపింగ్
షాపింగ్ కి నేను చాలా తక్కువ అండి ఎప్పుడో ఒక్క సారి వెళ్తాను మాక్సిమం ఇంకా ఫోన్ లోనే ఆన్లైన్ చేసుకుంటానండి ఏదైనా
ఊహూ మీషో లో చేసుకుంటారా అండి ఎక్కువగా
ఆ అవునండి
ఊహూ
అంటే అప్పుడు ప్ర తిదీ మీరు షాప్ లోనే తీసుకుంటారా మీరు ఏదైనా ఆన్లైన్ లో తీసుకుంటారా
మేము షాప్ లో తీసుకుంటాము ఆన్లైన్లో కూడా తీసుకుంటాము ఆన్లైన్లో కొంచెం తక్కువ ఇక మాకు సిటీ దగ్గర కాబట్టి సిటీకి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాం
ఊహూ అంతే కదా సిటీ దగ్గర ఉంటే ఇంక సిటీకెళ్ తే యంగంటే వీలుని బట్టి ఇప్పుడు మీకు దగ్గర ఉంటే దగ్గర వెళ్ళొచ్చు అట్లా ఊ
ఆ
అంటే ఇప్పుడు మీరు ఒకవేళ చేన్స్ కి ట్లా తీసుకుంటే హారం గిట్లా నేను ఒకసారి తీసుకున్నా అండి ఆన్లైన్ లో ఒక పేజ్ ఉండే
ఆ
ఆ పేజ్ ఉంటే ఆ పేజ్ లో తీసుకున్నా అండి హారం అని ఒకటి తీసుకు కున్నాను
ఊ
బావుందండి అది థర్టీన్ హండ్రెడ్ పడ్డది ఆ అంటే బాగుంది లాంగ్ గా గోల్డ్ గోల్డ్ ఫినిష్ ఈ ఊ అవునండి
లాంగ్ హారం థర్టీన్ హండ్రెడ్ అంటే కాస్ట్ తగ్గట్టు అది కూడా లుక్ బానే ఉం
ఆ లుక్ బావున్
ఉమ్ కాస్ట్యూమ్ బట్టే ఉంటాది గా ఏదైనా లుక్ ఇంకే మీరు ఏదైనా షాప్ పింగ్ చేయాలనుకున్నా ఆన్లైన్ చేస్తారా అండి
ఆ అన్లెన్ లోనే ఏస్తానండి ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటది కదా ఇక మళ్ళీ మనకు నచ్చకపోతే తీసుకోవచ్చు ఇక మళ్ళీ మనం బయట బట్ట లు తీసుకున్నాం అనుకోండి
రిటర్న్ ఆప్షన్ ఉండదు
రిటర్న్ ఆప్షన్ ఉండదు మళ్ళీ మనం పని మాలా మళ్ళీ మానుకొని మరి పోవాల్సి వస్తుంది
పో కూడా
మ్మ్
అవును దాన్లో మీరు అనేది కూడా కరెక్టే
కోడాన్ తీసుకోవడానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటికి వెళ్ళాం ఇంక తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ రిటర్న్ ఇయ్యాలంటే ఎందుకు ఇబ్బందే కదా వెళ్ళాలంటే అందుకని ఇంకా నేను ఎక్కువ బయట తీసుకు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఏ చూపియను
ఆన్లైన్ లోనే బెటర్ కదా కొంచెం క్లాతే ఎట్లా వస్తుందిని డౌట్ ఉంటది కదా
ఆ అదే అంతకు దానికి తగ్గట్టు మనకు ఆప్షన్ ఉంది కదా
మ్మ్ ఉడకని
ఇంకా సరే ఊరికే అంటే ఒకవేళ మనకి ఏదైనా ఫంక్షన్ ఉంద అనుకోండి ఎమర్జెన్సీగా మనము తీసుకోవాలి అనుకుంటే ఇంకా తప్పనిసరి మనము షాప్ లోనే తీసుకోవాల్సి వస్తాది
అర్జెంట్ ఉన్నాయి అయితే మన షాప్ లోనే ఆన్లైన్ కనీసం ఒక టెన్ డెస్ అన్న పడుతుంది కదా వన్ విక్ అన్న పడుతుంది కంపల్సరీ హ్మ్ మీరు అన్ని షాపింగ్ అని అందరు అంటే రేట్ ఎట్లా ఉంటుందండి మరి ఆన్లైన్ లో
రీజనబుల్ గానే ఉంటాది
అంటే మన బయట కాస్ట్ ఎక్కువ ఉంటాద ఆన్లైన్ లొ కుంటద
ఆ ఇంకా నేనైతే ఎక్కువ కంపేర్ చేసుకోని అండి ఇంక మనం బయటన అయితే బార్గెనింగ్ చేయాల్సిన ఉంటది ఇందులో బార్గెనింగ్ ఏం ఉండదు కదా ఇగ సరే అందులో మార్జిన్ ప్రైస్ చూపించినట్టు అంత ప్రకారం మనం పే చేసుకోవాలి ఆల్రెడీ
ఉహు ఎప్పుడన్నా చూసుకున్నారా వేరే వాళ్ళవి ఎవరివి తీసుకొస్తే మీ అవి సేమ్ రేట్ ఉన్నాయా వేరు వేరు ఉన్నాయా అని
మ్మ్
ఇట్లా చూసుకుంటే మీరు ఆన్లైన్ లోనే సేఫ్ అనిపిస్తుందా మీకెప్పుడన్నా
ఆన్లైన్ లోనే సేఫ్ అనిపి వచ్చిందండి
అ అఓకే
ఆన్లైన్ లోనే సేఫ్ అనిపించేదని ఎందుకంటే మనం రిటర్న్ పెట్టుకోవచ్చు నచ్చిన క్వాంటిటీ అయినా క్వాలిటీ అయి ఇప్పుడు మనకు ఆన్లైన్ లో అయితే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబుల్ గా ఉంటాయి ఒక్కొసారి మనకు షాప్ లో తీసుకోవాలంటే అవలబుల్ ఉండదు కదా
అవునండి అది కూడా వస్తవమే ఒక్కోసారి ఒక ఫీస్ దొరుగుతు పిస్ దొరకవ్ కూడా కానీ ఆన్లైన్ లో కంపల్సరీ అన్ని ఉంటాయి కదా
ఆ
మీ ఫ్రూట్స్ ఎక్కువగా ఏది తింటారంండి
మేము ఇంకా ఇప్పుడు సమ్మర్ కదండి వాటర్ మిల్నే తీసుకోవాలడి
వాటర్ మిల్లన్ తోటి ఏమన్నా చేస్తారా అండి మీరు బాగా జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ హలో ఉన్నారా అండి హలో హలో హలో హలో హలో
హలో ఆ చెప్పండి
జ్యూసెస్ ఐస్ క్రీమ్స్ చెస్తారా అంటున్నానండి పిల్లల కోసం హలో
చేస్తా చేస్తా స్తానండి మీరు చెయరా మీరు చెయ్యరా అంటున్నాను
చేస్తాను